హలో చెప్పండి
ఆ చెప్పండండి మీరేం చేస్తున్నారు
ఏం తిని తిరుగుతాన్నాం అట్లా బయట
ఉహ్ అప్పుడే తినేష్నవ నువ్
ఉమ్ అవును
నేన్ నిజంగా తిన్లేద్
ఆహో మేమట్లా మీక్ మీ మీ ఇప్పుడే కాదా
మా మేమ్ లేట్ ముప్ ముందుగానే పెడతారు గానీ మేమే లేటుగ తింటాం పోయ్
హ్మ్ హు ఎంత వరకు అయినా ఉంటుందా ఊమ్
హ్మ్ పోయ్ తినెల్ తీనాలండి ఇప్పుడు పోయ్ ఒకసారి ఎయిట్ ఫిఫ్టీ ఈ రోజు మాకు దోశ్ యెష్ణారులె
ఆహా
కాబట్టి నైన్
అవునువునులే ఎక్కడున్నారండి ఊమ్మ్మ్ ఈ టైమ్ లో ఏం చేస్తాన్నారు
ఏం చేస్తావు ఇంటికి పోయొచ్చిన ఇప్పుడే
అవునవునులే
ఆ ఇంక దిగి ఇంక రూమ్కి పో హాస్టల్కి పోవాలా పోతాను నడుచుకుంటూ పోతాన్న
ఊ
ఉమ్ ఇంట్లో మా ఇంట్లో ఏం జరిగిందంటే హాలిడేస్ కి ఇంటికి పోయినన మ అమమ్మ ఆ మల్ళ మమ అన్ అందరము ఇట్లా దగ్గర పోయి ఓగ్ ట ట ఉంటాయి కదా టెంకాయలు కొట్టుకొని మళ్ళా అదే అదే రోజు ఈవినింగ్ వచ్చి నేను మా పెద్దమ్మ మా తమ్ముడు మా చెల్లెలు మా మామ కొడుకు కూతురు మా మామ అందరం అందరం కలిచి ఒక లెవెన్ మెంబెర్స్ ఉన్నా ఉన్నాంలే లెవెన్ మెంబర్స్ సినిమాకి వెళ్లినం
ఓహో అంత ఆ ఫ్యామిలీ మొత్తం
ఉమ్మ్ ఫ్యామిలీ మొత్తం గాదు ఇంగో కొంత్ కొంతమందున్నారు ఇంటి దగ్గర ఇంక పనులుంటాయి గదా
హు
అందుకు వాళ్ళు రాలేదు కొంతమంది మిగత వాళ్ళంతా పోయినం
మీ అమ్మ వాళ్ళు రాలేద
అహ మమ్మీ వళ్ళు రాలేదు మామ్మోళ్ళ పనీ
అవునవునులే
ఇంకో వాళ్ళు రాలేదు మేము మిగత వాళ్ళంతా పోయినం
మీరే మేల అండి అట్లా ఇంట్లో అందరు కలిసి సినిమాలకు కూడ పోతారు
సినిమా అది మా మామ ఐడియా అనమాట మా చిన్న మామ ఐడియా
ఓహో
హు మే మడ మాకు ఐడియా వస్తుంది కానీ మేము పిలిచిపోము మా మా దగ్గర డబ్బులు ఉండదా ఇంగ
ఉ
అందుకు ఇంకా వెలిచ పోము ఇంకా మా మామే ఇంకా ఆ రోజు పోతలేరా అన్ జెప్పి పిన్సిపల్ ను ఏ సినిమాక
ఆ ఆ
ఉ అ లేనిన్ అని అక్కినేని అఖిలో ఎవడో
ఊహు ఎవరో ఒక్కురు తెలియకుండ పోయినా
నాగార్జు చిన్న చిన్న కొడుకుది సినిమా
ఉ ఉ
ఉ ఉమ్ పోయి బాగుంది సినిమా హీరోయిన్ బాగుండింది బ్లాంక్
ఆహో
మ్ వాని హీరోయిన్ కోసం పోయినా నేను.
స్టోరీ చెప్పండి హీరోయిన్ హీరోలు ఎందుకు కానీ
స్టోరీది ఏముంది ఆ లవ్ చేసుకుంటారు. నా పర్స్, మ్ దానితర్వాత ఏదో ఉన్ మ్ అదే లవ్ ఆడ హీరోయిన్ వచ్చి హీరో ఫ్రెండ్ గూడా లవ్ చేసింటాడు అదీ అది నచ్చదు అన్నమాట. హీరో హీరోయిన్ కి పెళ్లి అయిపోతుంది. అట్లా గాదు, హీరో హీరోయిన్ కి పెళ్లయిపోతుంది. ఆ మళ్ళా హీరో ఫ్రెండ్ కి నచ్చదు అది.
మ్హ్
ఆ ఆయన ఇంకా చంపేశాడు. విడగొట్టేసి చంపేస్తాడు. ట్విస్ట్ ఏదంటే ఆ ట్విస్ట్ ఏందంటే హీరోతోనే చంపిస్తాడు హీరోతోనే చంపిస్తాడు హీరోయిన్ ని.
ఆహా! అవును నేను అదివోగ్ ఒక రీల్స్ లో వీడియో లాగా చూసిన ఏదో ఆడవాళ్ళ వేషం వాళ్ళన్నీ వేసుకొని వాళ్ళు పొడి చేస్తారు ఓకే ఓకే
హీరో హీరో నేను భయపడినట్లే షాక్ అయినా. హీరో హీరోయిన్స్ పొడిచి చంప
ఎందుకు పొడి చేసారు అది కనపడకుండానా లేకపోతే నిజంగా తెలిసి కూడానా
ఈ వాళ్ళు విలన్లు వచ్చి హీరో కండ్ల లో కళలో ఏదో కెమికల్ కొట్టింటారా
ఆహా
కళ్ళు కనపడుకుండా కళ్ళు మండుతాంటాయి వానికి ఇంకా ఇట్లా తప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఇట్లా ఎత్ కుంటా ఉంటారు. అప్పుడు కొంచెం కన్ను తెరుస్తాడు విలన్ కనపడతాడు. విలన్ దగ్గరకి పోతాడు. విలన్ దగ్గర కత్తి ఉన్నింటుంది. ఆ కత్తి పెరుకొని విలన్ ని చంపబోయేకి చూస్తాడు.
మ్ హూ
బాగా కొంచం ఆయనకి కత్తో నరి కేది అట్లా అలవాటు బాగా ఉంటుంది లే ఇట్లా అందుకని ఇంగ అజ్యూమ్ చేసుకో ని ఇట్లా అంటే కండ్లు కనపడవు కదా? ఒకసారి చూసింటాడు అంతే చుట్టూ ఎన్విరాన్మెంట్ ని ఇంకా ఇట్లా పొడి చేస్తాడు కత్తి తీసుకొని ఇక్కడే అదే స్థలంలోనే విలన్ ఉంటాడు లే అని చెప్పి పొడి చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే విలన్లు ఏం చేస్తారంటే? హీరోయిన్ ఎత్తకొచ్చి అక్కడ పెడతారన్నమాట విలన్ ప్లేస్ లో
మ్ హుహూ
మ్ అట్లా పొడి చేస్తారు. చనిపోతాది హీరోయిన్.
అవును
బా చానా బాధ వేసింది నాకైతే హీరోయిన్ చనిపోయింది. హీరోయిన్ చనిపోయింది కాబట్టి
అది సినిమాలోనే అండి చనిపోయిండిది బైట ఏం కాదు కూడా
బయట కాకపోయినా కూడా స్టోరీ బాగా మంచి కదా ఎమోషనల్గా ఉన్నింది
ఆహా ఏడ్సినారా అ
ఏడ్చలేదు కాని బాధేసింది చాలా మెయిన్ హీ హీరోయిన్స్ చనిపోయిందానికే ఏడ్చినా నేను
హ్మ్మ్ కద పాపమే అయితే
ఉ ఎందుకంటే మా ఫావరెట్ హీరోయిన్ అన్న మాట
హ ఎవరు ఆమె పేరు కూడా చెప్పలేదు మరి
పేరు చెప్పన్ నేను భాగ్యశ్రీ అని
ఓహో ఆ
ఉమ్ చూడ్డానికి కూడా బాగుంటందండి మీరు కూడా చూడండి సినిమా
అవును ఏ అట్లేం లేదండి ఏమో తినాలనిపియలే ఇంకా
వాళ్ళతో కూడా ఏందండి మీరు అట్లా ఏం లేదండి తినాలనిపిలేదండి అంటారు
ఇంకేమంటారు
ఇది అందరితోన అట్లా అండి అండినే మాట్లాడతారా
అవును రెస్పెక్ట్
మీర ఏంది వాటర్ సౌండ్ వస్తుంది భోగులు కడుగుతున్నారా
అవును లంచ్ బాక్స్
అవునులేండి అవునులేండి ఆ మీరు కాలేజీకి వెళ్తారా
ఉమ్
ఉ వెళ్లండి అయితే పర్లేదండి ఏమన్నా కడుక్కోవాలి కదా మళ్ళా రేపు ఎత్తుకొని పోవడానికి లంచ్ ఎత్క అవునవును
అది
అదే లెండి ఆ సినిమా పోయి వస్తా అంటే ఆ ఎట్లా మేము బండ్లో పోయినాము బండ్లో వచ్చినాములే వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఆ మా బామర్తి వచ్చి పోటీ పెట్టుకుందామా మామ అన్నాడు అనమాట
అంటే ఎవరు ఫస్ట్ వస్తారా
ఆ ఎవరు ఫస్ట్ పోతారు ఎవరు అనే అట్లా
హ
ఉమ్ దాంట్లో ఆ మేమే గెలిచినాం అన్నమాట
ఆహ
నేను మా అక్క మా చెల్లెలు
అంతమంది ఒక దాంట్లో వస్తున్నారని
మేము ముగ్గురము ఒక దాంట్లో మళ్ళా మా పిల్లో వాళ్ళు మా బామర్దులు వాళ్ళంతా మా అత్త అంతా బండిలో మా మామ
ఆహా
ఇంకా మా మా మా పెద్దమ్మ మా చెల్లెలు మా తమ్ముడు ఒక బంలో
హ్మ్ టైం అన్ని పోయినారు మీరైతే
పదకొడు మంది పోయినం
ఓహో
ఊ ముగ్గురు పిల్లల్లో ముగ్గురేనా థియేటర్ లో పదకొండు సీట్లు మావే
హ్మ్
బాగుడింది మారి బాగుంటనియితే సన్నగా అల్లా చేపిల మేము అంత డా న్స్ ఏపించినాను ఆ మధ్యలో మధ్యలో ఇట్లా ఆ ఏమనా సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా ఆ అట్లాంటి టైం లో అరిపించేది అనమాట మావోన్ మా బామర్దదిని
హ
ఆ అది అడుసు అంటే ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటాలె
హ్మ్ పాపం బకరా చేసన్నారా మీరు
అట్లనేం లేదు అదే అడుచురా అడుచురా అంటే వరుస ఆనమాట గట్టిగా ఆ వాళ్ళైన్ చూసి నవ్వేది హ్మ్ అట్లా మళ్ళా పాట
స్తున్నారు కదా అండి ఏం మాట్లాడుతాండడిది
అంటే
ఎంత ఆని
ఆ లేదండి చూడలేదు ఆ సరేలేండి దాంట్లేముంది చె చూస్తాను దన ఇంకా మా తమ్ముడు మా అదే అదేమి మా బావమరిది ని పాట్ ఆ సినిమాలు థియేటర్ లో పాట వచ్చినప్పుడు ఆల్లా డ్యాన్స్ చేపించేది అనమాట
ఆహ
ఉ సీట్ ఎక్కిపచ్చి డాన్స్ చేపించేది
మీరు ఇట్లంతా చేసినప్పుడు వాళ్ళ అమ్ముల కి ఏం చెప్పలేదా
ఎందుకు చెప అంటె వాళ్ళ వెనకే కూర్చున్నారు వాళ్ళ వెనకకి సీట్లు కూర్చున్నారు మేము ముందు సీట్లు కూర్చున్నాం నేను మా బామది మా తమ్ముడు
ఆ అదే దానికనే
ఎందుకు
అంటే ఇట్లా తెపిస్తున్నారు అని
ఏమనలే మా మామ అట్ల అంతా ష్పోర్టివ్గా తీసుకుంటాడు అలాంటివన్నీ విషయాల్లో అంతా
ఆహా హ్మ్ ఓకే బాయ